హలో
హలో అక్క ఆ విపిస్తుందక్క
కాదుమ్మా ఆ నేను ఆ నేను ఆ బాదం క్లీర్ చేయాలన్కున్నానా
అవునా అక్క అంటే బా అంటే బాదంకిర్ బాదంపాయసం అక్క
ఆ ఆ బాదం పాయసం
ఆ అక్క ఎలా చేస్తారు అక్క మీరు
బాదం పప్పు బాదం పప్పు తీసుకొనిది ఒక ఒక పది బాదం పప్పులట్లా ఆ వాటిని ఒక ఫోర్ అవర్స్ అట్లా నానబెట్టేయాలి కూల్ వాటర్లో తర్వాత మ్ పైన తొక్కు మొత్తం థీసేసి వైట్ కలర్లో ఉంటాయి కదా బాదం మొత్తం ఆ బాదము మరియు కొన్ని ఒక గ్లాస పాలు అట్ల బా మంచి చిక్కన్ పాలు మిక్సీకేసెది ఆ హ్మ్ ఆమ్ మిక్సీకేసిన తర్వాత బా బా మెత్తగా కావాలి మిక్సీలో బాగ్ మెత్తగయిన తర్వాత నెయ్యి నెయ్యి తీసు ఉమ్ ఉ చె చెప్తాను
క్క
స్టవ్ మీద కడాయి పెట్టేసి నెయ్ ఎసేసి నెయ్యి బాగ కొంచెం కాగినాక డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయించేసి పక్కన్ పెట్టుకోవాలి బాదం పిస్తా ఇంకా కోకొనట్ చిన్న చిన్న ముక్కలుగ కట్చెసి ఎండు ద్రాక్ష ఇవి ఇలాంటివన్నీ
అవున్ మేడం ఆవిన్ ఆ అవంతా అవంతా వేయించిన తర్వాత నెక్స్ట్ అక్క
అదే వేయించి పక్కన పెట్టేసుకోని ఇకా అదే అదే కడాయిలోనే ఇంకొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ లేద రొండు రొండు టేబుల్ స్పూన్ అట్ల నెయ్యి కొంచెం ఎక్కువ వేసేసుకొని హ్మ్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా బాదంది మిల్క్ వేసి ఆ వాట్ టిని ఆ నెయ్యి ఉన్న కడాయిల్లోకి వేసేయాలి వేసేసి బాగ కలిగి పెట్టాలి కల్ బాగా మ కలిగిపెడుతున్నప్పుడు మిల్క్ మేడ్ దొరుకుతుంది మనకి బయట షా షాప్లలో
మిల్క్ మేడాక్క
మీడే
ఆ నేనెప్పుడు అది వింలేదక్కా ఇప్పుడే కొత్తగ వింటన్నా
హ్మ్ అది కూడ పాలతోనే తయారవుతుందా అది కొంచెం టేస్ట్ ఉంటది పాయసంలోకి ఆ మిల్క్ మేడ్ ఏసేసి ఆ కొంచెం బాగ మిక్స్ అయిపోయి అందులో బా గ కొంచెం అదేమంటరు మరుగుతుంది కద అల మరిగిన తర్వాత బాగా దగ్గరి కో దగ్గర పడుతుంది చిక్క పడతుంది మనం బాదంపప్పేసాం గద
క్క మిల్క్ మేడ్ అని చెప్పారు కదా మీరు అది అంటే ఇప్పుడు పాలలాగనే ఉంటుంద లేకుంటే అంటే ఇప్పుడు పన్నీర్ ఉంటది కదా అలా ఏమైన ఉంటుందా అక్కా ఆ మిల్క్ మేడ్ అనేది
మిల్క్ మేడ్ పన్నీర్ లాగేమ్ ఉండదు బాటిల్స్ లో ఒస్తాయి లేదంటే మామూలుగా చిన్న చిన్న ప్యాకెట్స్ లో కూడ ఒస్తాయి
గానే ఉంటాయి అంటే నీళ్ళ నీళ్ళ లాగానే సాలిడ్ లాగనే ఉంటాయి
ఆ ఆ కొంచెం గట్టిగుంటది
ఆహా పాలు కొంచెం నీళ్ళు నీళ్ళుగ ఉంటాయి అవి కొంచెం గట్టిగ ఉంటాయి
హ్మ్ మిల్క్ మేడ్ గట్టిగుంటది అదొక స్వీట్ లా ఉంటది అంటే మిల్క్ తోనే తయారవుతుందది కూడా
అవుంలెండక్క నెక్స్ట్ అక్క
తర్వాత అది బా చిక్కగ పడినప్పుడు షుగర్ యాడ్ చేసుకోచ్చు లేదు షుగర్ వద్దనుకుంటే గినా ఆ ఇవింటయి కదా హనీడేట్స్
ఆ ఆ
హనీడేట్స్ కూడా అవి లోపల గింజలు తీసేసి పైనదంతా మిక్సీకాడిచ్చేసుకొని అది కూడా ఎసుకోవచ్చు
తీపెక్కువుండదాక్క అది అంటే తగ్గట్టు వేసుకోవల్నా
ఆ ఆ మనం స్వీట్ స్వీట్నెసు ఎక్కు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదు స్వీట్నెస్ తక్కువుండాలి బాగ హెల్తీగ ఉండాలి అనుకుంటే హని జెడ్స్ ఆడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం హని హనీ వేసేసి లాస్ట్లో బాగా మిక్స్ ఎసేసి అంత ఆ పైన డ్రై ఫ్రూట్స్ ఏసుకునేది అంతే సర్వ్ చేసుకుంటే బాగుంటది
అవునక్కా అయితే అందులో సేమియాలు ఇదంతా ఏం యూజ్ చేయరు
ఆ అవసరం లేదు సేమియా విన్నీ
ఆహా అదే అయితే అది అందులో అవునులేండక్క అంటే నేనేమనుకున్నా అంటే సేమియాలతో అట్లా శనిగబాయల్ అవ్వి కూడా వేస్తారేమో అని చెప్పేసి అనుకున్నా అక్క
అవునా మనం సేమియాసిని బలే ఇవన్నీ యూజ్ చేయాలంటే ఇంకా సెనిగబాయ పాయసం అట్ల నువ్ తినే ఉండింటావ్
ఆ అక్క తినింటక్క ఉమ్గ నెక్స్ట్ అక్క
సేమియా పాయసం కూడా సింపులే నెంతి పాలలో సేమియాలన్నీ వేసేసి షుగర్ ఎసుకునేది సేమియాను నెయ్యిలో వేయించుకొని పాలల్లో వేసేది అంతే
ఆ ఇది తిన్నా అక్క ఫస్ట్ మీరు చెప్పినది తిన్లేదక్క నేను
అవునా అది బాగుంటుంది బాదం కీర్
ఈసారి ఎప్పుడైనా నేను కూడా చెప్నారు కదండక్క ట్రై చేస్తా
ఉమ్ చేయి బాగుంటుంది అయినా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా
అవునక్క చాలా అసలు కాల్ కేజీనే తా టూ హండ్రెడ్ సమ్థింగ్ అలా ఉన్నాయక్క
అవును
అక్క మీరు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారక్క అంటే ఎక్కువిష్టమైన
వెజిటేరియనే తింటామా
అవునక్క మరి వెజిటేరియన్ లో ఎక్కువ ఏ ఏమిష్టమక్క
అంటి ఆక్కూరలన్ని ఇష్టం
ఇప్పుడు మీరు అంటే కొన్ని ఆకుకూరలతో తాలింపుజెసుకోవచ్చు కొన్ని ఆకుకూరలతో పప్పుజెసుకోవచ్చు
ఉమ్ పప్పు చట్నీ ఇంకా పీకిల్స్ చేసుకోవచ్చు ఆక్కురలతో
ఆకుకూరలతో పికిల్స్ చేసుకో అంటే గోంగూర ఒకటి విన్నానక్క మిగతావి ఏం చేసుకుంటార క్క
కొత్తిమీరతోజెసుకోవచ్చు మెంతి కూరతో చేసుకోవచ్చు
కొత్తిమీరతో చేసుకుంటారాక్క నేను ఎప్పుడు తిన్లేదక్క అది అదెట్ల చేసుకుంటారక్కా
కొత్తిమీరతో ఫస్ట్ కొత్మీర మొత్తం బాగ కడిగేసుకోవాలి అసల్ మన్ను, మట్టి అట్ల ఏం ఉండకూడదు బాగా క్లీనుగుండాలి. అట్ల బాగ్ క్లీన్గ వాటర్లో సాల్ట్ ఉ వాటర్లో బాగ క్లీన్ చేసేస్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కిందా అట్ల ఇంక్ బాగా ఆరిన్ తర్వాత కొత్తిమీరని కట్ చేస్కోనీ కొంచెం కొంచంగా పక్కన పెట్టెసుకోవాలి ఆ స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక నిమ్మ పండు సైజంతా చింతపండు తీసుకోవాలి ఉమ్ ఏవి తొక్కలు అట్లా లేకోకుండా ఆ చింతపండేసి ఒక చిన్న టీ గ్లాసుంటది కదా అట్లా టీ గ్లాస్ మీన వాటర్ ఎసేసుకొని అ వాటర్లో చింతపండు బాగా మర్గనివ్వాలి. మర్గిన్ తర్వాత గుజ్జు మొత్తం బయటికొస్తుంది.
ఆ వస్తుందక్క.
ఆ గుజ్జు అంతా పక్కన పెట్టేస్కొని ఇంకో కడాయి తీస్కోని ఆ కడాయిలో కొంచెం ఆయిలేసి ఈ కొత్తిమీరా వేసి బాగా మగ్గనిచ్చేయాలి. మగ్గనిచ్చిన్ తర్వాత ఆ కొత్తిమీర పక్కక్ తీసేసుకొని కొన్ని ఎండమిర్చి ఆ వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు ఇట్లా ఇవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేస్కోవాలి బాగా జీల్కర్ర
అట్టే చేస్కుంటేనే అంటే గోవాక్లాగా అంటే అట్లైపోతుందక్క. ఆ కొత్తిమేరంతా
ఆ బా మెత్త సాఫ్ట్గ అయిపోతుంది వాటర్ ఏయ్క్పోయిన అన్ సాఫ్ట్గ అయిపోతది.
అంటే కొన్ని కొన్ని మిక్సీ పడతాన్నగా ఇది కొంచం ఉత్త ఆకు మాత్రమే కాబట్టీ ఆటోమేటిక్గా అందులోనే అయిపోతుంది కదా సాఫ్ట్గా
ఆ ఏస్తాం గదా కొంచం లేతగున్న కాడాలు గుడా ఏయచ్చు.
టేస్ట్ బానే ఉంటుంద అక్క అంటే కో కొన్ని కొన్ని చేదుగా అట్లా ఉంటది గదా ఇది బానే ఉంటుందక్క
మ్ చేదే ఉండదుమ బాగుంటుంది కొత్తిమీర ఇంగిట్లా ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుంటాం గదా మిర్చ్ ఎండుమిర్చి ఇవన్నీ అవి కొద్దిగ చల్లారిన్ తర్వాత ఇ ఫస్ట్ ఈ ఎండుమిర్చి ఇవన్ని ఏసేస్కోవాలి. మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేయించి పె పెట్టును పెట్టుకుంటాం గదా పక్కన ఇవన్నీ ఫస్ట్ మిక్సీ ఆడిచ్చుకొని తర్వాత చింతపండు కొత్తిమీరీ సాల్ట్ ఈ వేసేస్కొని కొంచం బరగగా మి క్స్ ఆడిచ్కోవాలి లేదంటే రోట్లై నూరుకోవచ్చు.
ఆ అది బెస్ట్ అక్క రోట్లో కంటే కొ
అంత బ అది అంత బాగైపోయిన తర్వాత పోపేస్కునేది లాస్ట్లో
ఏదక్క దాన్ పేరేంటక్క?
కొత్తిమీరీ పచ్చడి
అహ ఆ అహా అంటే లాస్ట్లో ఎన్నో పో వేస్కోవాలా అని అన్నావ్ కదా
ఆయిల్ వేడ్ జేసీ ఆ ఎండుమిర్చి, జీల్కర్ర, ఆవాలు ఇంకాన్ ఇంకేవైనా అని పోప్ దిన్సులో యాడ్ చేస్కొని వెల్లుల్లి వేసేసి బాగా అప్పోప్ బా మొత్తం బాగా ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ అచ్చే వరకు బాగా వేయించుకొని కొంచం చల్లారిన తర్వాత ఆయిలు ఈ పచ్చడి మొత్తం నాట్లోతే వేసుకోవో
కొతిమీరా దాన్ని అ అంటే అది ఇప్పుడు మామిడి కాయ్ ఊర్గా ఇవి కొన్ని రోజులు ఊర పెడతారు కదా అదేం అవసరం లేదక్క
ఆ ఇదేం అవసరం లేదట్లా
మ్ సరే అక్క అయితే
సరే మను
ఆ సరే అక్క.
ఆ ఉంటా ఎప్పుడైనా ట్రై చెయ్ ఓసారి
ఆ చేస్తానక్క ఈసారి
సరే ఉంటమ్మా
ఉమ్ సరే అక్క